హలో నమస్కారమండి నమస్కారం ఏం చేస్తున్నరండి
ఏ లేదండి వాటర్ తాగినా కూర్చున్నా ఇప్పుడే
ఎన్ని ఎన్ని ఎన్ని గంటలు చేయాలండి మీరు ఉద్యోగం హలో హలో హలో హలో హలో హలో
వినిపిస్తుందా
ఇప్పుడు ఇనిప్పిస్తుంది ఇంతకుముందు నాకు వినిపియ్యలేదండి
అందుకే
ఏం చేస్తున్నరండి ఆ
ఏం చేస్తున్నరు తిన్నరా అండి
తిన్నమండి మీరు తిన్నరా
ఆ తిన్నమండి ఊరికే కూర్చుని తలకాయ నొస్తుందండి జలుబు పట్టుకున్నది నాకు నాకు బాగా తలకాయ నొస్తుంది మీరు పెద్ది సినిమాలు ఏమన్నా చూశారా అండి కొత్తగా
ఏందండి
కొత్తగా ఏమన్నా సినిమాలు చూసా
ఏ ఏం చూడలేదండి అప్పట్లో చూసాను దురేందర్ అని మూవీ చూశాను గంతే అది పాతగ అయి పోయింది దురేందర్ దురేందర్ చాప్టర్ వన్
దురేందరా అంటే ఇది సినిమా పేరేనా అది
సినిమా పేరే దురేందర్
అవునా ఎట్లుంటదండి సినిమా పేరేంటిదండి
సినిమా పేరే దురేందర్ మూవీ అండి
అదే అదే అర్థమైంది కథ ఏంటిదని అడుగుతున్నా
కథ అంటే ఇప్పుడు మనకు నో మోడీ వచ్చారు కదండి మోడీ వచ్చినాకనే కదా మనకు డబ్బులు కొత్త డబ్బులు వచ్చినాయి కరెన్సీ నోట్లు వేరే వచ్చినాయి కదా
అవునవును
అయినే మోడీ మోడీ గారంత మోడీ వల్లనే వచ్చినాయి కాబట్టి అది అది రియాలి రియల్ గా జరిగిన స్టోరీ అటండి
అవునా ఆ
పాకిస్తాన్ కి మన మధ్యలో మ యుద్ధాలు జరుగుతా ఉంటాయి దాని గురించి అతను ఆ రియల్ గా మ పాకిస్తాన్ లోకి వెళ్ళి ఆయన చేసిన ప్రయోజ ప్రయోగాల గురించే సినిమా మొత్తం తీశారు
తెలుగు సినిమా నేనా అండి
ఆ తెలుగు సి తెలుగు సినిమా నేనండి ఫస్ట్ తమిళంలో తీశారు తీసాక అది మళ్ళా తెలుగులో కూడా తీసారు
ఊ
బాగుందండి చాలా బాగుంది చాప్టర్ వన్నె బాగుందడి ఇంకా చాప్టర్ టూ ఇంక బాగుందట చాలా బాగుందట మొన్న జూన్ ఐదో తారీఖు రిలీజ్ అయిందట కానీ నేను వెళ్ళలేదు
అవునా ఏంటిదండి మొత్తం కథ ఏంటిదండి ఇగ అంటే వాళ్ళు యుద్ధాలు జరుగుతాయా అండి
అవ్వండి రియల్ గా జరిగిన కథలు అంత ముందు అంటే మన మీద మొత్తం దాడులు చేయలేదా పాకిస్తాన్ వాళ్ళు అప్పట్లో చేసిన వాటి గురించి ఇప్పుడు స్టోరీ తీశారు మనం దగ్గర డబ్బులు మిషన్ వా వాళ్ళ తెలిసింది వాళ్ళు కూడా సొంతంగా అక్కడ పాకిస్తాన్ లో మన ఇండియా డబ్బులు తయారు చేసి ఇటు పంపి పిచేది ఆ డబ్బులు అమరి కా వాళ్లకు డాలర్స్ రూపంలో తీసుకునేది వాళ్ళు అందుకే మోడీ మళ్ళీ ఇప్పుడు డబ్బులులను మార్చింది కొత్త డబ్బులు వచ్చినయి కూడా అందుకే మోడీ ఏ బట్టే
ఆ
చాలా అంటే ఇగ అదిగా స్టోరీ యుద్ధాల గురించి మన భారతదేశానికి ఉన్న దానికి యుద్ధం ఆ యుద్ధాల గురించి కథ మొత్తం బాగుంది
అవునా ఇగా అంటే ఇంకాది కంటిన్యూగా ఉందండి
ఆ ఇంకా పార్ట్ టూ కూడా ఉందండి రెండోది కూడా ఉంది
అవును
ఆ అది అది మోత్ ఫస్ట్ చుస్ మొదటి చూస్తే అర్థం కాదు రెండోది చూస్తేనే అర్థం అయ్యిద్దండి
అవునండి నేను చూలేదండి అంటే నాకు తెల్వదు మీరు చెప్తుంటేనే తెలిసింది ఇప్పుడు
మీరు సినిమా చూడండి ఎంత బాగుందండి అంటారు మళ్ల్ని చాల చాల బాగుంది మూడు నాలుగు గంటలు మూవి ఫస్ట్ వన్ పార్టు మొదటిదే నాలుగు గంటలు
ఆ
మూడు సీట్మా రెండో భాగం ఇంతగా చూడలేదు నేను మూవీ చూడలేదు
అబ్బా నాలుగు గంటలు కంటిన్యూ చూసిలాండి మీరు
చూసానండి నాకు సినిమాలు అంటే పిచ్చి అండి
అవున
చచ్చిపోత
ఆ సినిమా తీయేటర్లో
వచ్చేది ఇప్పుడు సెల్ లులకి వస్తుంది కదాండి ఎందుకు అడికి పోయి ఒక రెండు వందలు బొక్క పెట్టుకోవడం
అవునా అది కూడ నిజమే కదండి సెల్లలలోనే అన్ని సినిమాలు అసలు ఇంక బయటికి వెళ్ళి చూడడం ఎందుకు మళ్ళీ అంతగనం
అవును
అందులోనే
ఆ మరి మీరు ఏం కొత్త సినిమాలు చూడలేదండి ఇప్పటి వరకు హలో హలో
ఆ వినిపిస్తుందా ఆండి
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి కొంచెం మీ దగ్గర సిగ్నల్ లేదేమో అండి బాయ్ అసలు మీ మాట్లాడే వా వాయిస్ అప్పుడప్పుడు వినబడట్లేదండి
ఆ సిగ్నల్ లేదండి ఇక్కడ
అవునా అండి అంటే మీరు మీరు అడవిలో ఉంటారండి
ఆహా అలా కాదండి అంటే మీది అడవికి దగ్గర ఉంటు ఉద్దేశం అట్లా అండి గట్ల అంటే గట్ల అలే అండి మీరు వేరైతే అనుకో కండి మీరు ఉండే ప్రదేశంకు అడవికి దగ్గర ఉందేమో అనేసి నే అన్నానండి అట్ల అన్నాను
అవునా అలా అన్నార అలా ఏం లేదు మేము బయటనే ఉంట అంటే ఇక్కడనే ఉం తను మా ఫ్రెండు మ స్నేహితురాలు ఒక సినిమా తీసిందంట అదే సమంత కొత్త వచ్చింది కదాండి
ఆ బంగారం
మా ఇంటి బంగారం అదే మ బంగారం బాగుందట అంటే నార్మల్ బాగ అంటే బాగా ఏం లేదట మధ్యారకంగా వుందట
సంబంధించిన ఏదటండి అంటే హీరోయిన్ ఒక ఆనదట్టండి ఆమ ఒక ఆయన తీసుకొచ్చుకొని పెంచుకుంటాడట ఆయనే సాక్తడట ఆయన దగ్గర విద్యలు నేర్చుకుంటదట అంటే ఆడడం అది ఉంటది కదా ఫైటింగ్
అంటే చాలా వరకు ఇది ఆడోళ్ళ గురించి సంబంధించిందని చెప్పారు అంటే సినిమా ఉద్దేశము ఆడోలకు గురించి అట కదా
అయితే ఈ ఆడపిల్ల ఇట్లా ఆ ఆమెని ఏదన్న ఒకటి చేయడానికి అట్లా చేస్తా ఉన్నాడని ఆయనే దగ్గర ఉండి విద్యలు నేర్పుతా ఉంటాడు ఫైటింగ్ అ అవన్నీ నేర్పుతా ఉంటాడు అట అండి అయితే హీరోయిన్ అట హీరోని ఇష్టపడుతదట అయి తే ఏం చేస్తది అంట డాక్ అండి డాక్టర్ అయి అందరిని సమాజానికి సేవ చేస్త ఉంటాడట
అవునండి
ట ఇంకా ఇష్టపడుతదట వాలీంట్ల ఇగ అందరికి ఆయన ఏం చెప్తడు అంటే అమ్మాయి పద్ధ తి గల అమ్మాయి
అవునటా సినిమాలో అప్పుడప్పుడు కొంచెం అంటే స్టోరీస్ వస్తున్నాయి చిన్న చిన్నవి వస్తున్నాయి బా మరి నవ్వుస్తుంది కామిడిగా ఉందల్ల సీముకి ఉందిగా
అట్లా పద్దతి గల్ల అమ్మాయి అనుకుం అతను తీసుకొచ్చి చేయిస్తడట శ్రీముఖి ఏమో కోడలు అందులో ఆమెకు ఇగా అన్నీ వస్తాయి, వంటలు వస్తాయి, పాలు విండడం, వంటలు చేయడం. ప్రతి ఒక్కటి చేస్తా ఇగామె ఏవో ఏం రావు తులిసికి బొట్టు పెట్ టంటే వాళ్ళ అత్తకు బొట్టు పెడుతది తులిసికి పెట్టంటే ఆమెకు పెడుతదంట ఏ వంటలు రావంటగా అన్ని వాళ్ళ స్నేహితురాలు ఒక ఆమె ప పరిచయం అయిత ట ఆమె ట అన్ని వంటలు చేస్తే వాళ్ళ ఇంట్ల నుండి తీసుకొచ్చి వీళ్ళిం ట్లా పెడుతదట
అం బాగుందండి మీరు స్టోరీ చెప్తాంటే నాకే నాకూడా చూడబుద్ద నాకూడా చూడాలని ఉందండి బాగుందండి మీరు చెప్తుంటే కూడ అర్థమవుతుందండి చాలా బాగుందనుకుంట సినిమా అంటే మీరేమి సినిమా మీరేమి సినిమాలకు ఎళ్లరా అండి ఫస్ట్
మీరు ఎల్లరా అండి సినిమాలకి ఎక్క సినిమాలకి
ఇగా అట్లా చేస్తదటా
అవునా అండి
మళ్ళీ ఆమె లెక్క ఉంటందట ఆ అట్లా ఆమె అన్నీ వాళ్ళ ఇంట్లో చేసి ఈడ వెడుతదట ఏమైతదంట అంటే ఆమెను పెంచినాయన ఉంటాడు కదా ఆయన పెంచిన ఆయనే ఈమెని ఇష్టపడతడు అట ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు అట కానీ ఆమెకి నచ్చదు ఆ నువ్వు నన్ను ఎం పెళ్లి చేసుకోలేవు నువ్వు అప్ కుటుంబాన్ని చూసిపోయినవు అనాద వాళ్ళకి పెద్ద కుటుంబం ఉంది కదా వాళ్ళను చూసిపోయినవు ఆ నువ్వు ఎట్ల ఎట్లా కుటుంబం తోటి ఉంటవని వాళ్ళు గుండగాలను పంపి అన్నీ చేస్తావు.
అవునా సినిమా బాగుందండి. మీ నోటితో వింటంటే ఇంకా. ఇంకా బాగుందండి.
హలో.
మీరు చెప్తా ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుందండి ఈనాలని చెప్పు.
వాళ్ళ అందరికీ ఉండగాలని పంపుతున్నరండి వీలర్స్ అందరిని పంపేసరికి. కి ఇంకా ఆమెకు అన్ని తెలుసు కదా. ఆమె చీర మీద కుటుంబాన్ని ఎట్లా కాపాడుకోవలో నాకు తెలుసు అని. ఇంకా బాగా ఫైట్ చేస్తుందట అంటే ఇగ ఆ సీన్మా దేనికి. ఉద్దేశం అంటే ఆడపిల్లకూ ఏ కష్టలొచ్చినా ఏవొచ్చినా కూడా ఆమె నిల్చొని. ఆహ్ ఇంకా ఆమె ఆమెకు స్.
అవును ఇప్పుడూ అన్. జన్రేషన్ లొ ఇప్పుడు ఉన్న జన్రేషన్ ల ఆడొళ్ళు వాళ్ళు వాళ్ కాపాడుకోవాలనేసి చిన్న ఉద్దేశం అండి.
ఇప్పుడు వాళ్ళా హస్బెండేనండీ ఇప్పుడు ఆమెకు కొత్తగ పెళ్ళయింది కదా అయనే డైరెక్టర్. వాళ్ళిద్దరూ ప్రతి సి ప్రతి దానికి ఇద్దరు కలిసే ఎళ్తుంరు. అంటే షో
వస్తున్నాయి కదా ఆడియో రిలీజ్ లో కూడా వాళ్ళిద్దరే ఉన్నారు కదా అండి.
ఉమ్ ఆడియో రిలీజ్కేనై దేనికైన కూడా. సమంత బాయ్ ఫ్రెండ్ వాళ్ళి ఇద్దరు మళ్ళీ పెళ్లి చేస్కున్నరు కదా నాచి.
అవునవును నాగ నాగ చైతన్యతొ విడాకులు అయ్నయ్ కదా. కానీ సమంత ఎంత ఉన్నా సమంతె. బాగుంటదండి అది వచ్చిన శోభితక్.
ఉమ్ ఇంగ వాళ్లకు అన్ని చూసిన మనకెందుకు. మళ్ళ మంచిగా వాళ్ళిద్దరు నాగ్ చైతన్య సమంత బావుండేది.
ఆహ్ వీళ్ళా జోడి చాలా బాగుంటదండి.
ఉమ్ ఎందుకు విడిపోయిందో ఏమో. అవి ఏం బాగుండదు చూడ్డానికి ఏం బాగుండదు ఆమే.
అవును ఏం బావుండదు అవ్ అవునదే. ఏం బాగుండదు సమంత ఎంత బావుంటది స్మైల్ బాగుంటదండి సమంత స్మైలు.
ఆమె బాగుంటది.
అవునండి ఆహ్ ఓకే అండి. సరే అండి.